హాయ్ అండి
హాయ్ అండి
ఎలా ఉన్నారు నేను బావున్నానండి మీరెలా ఉన్నారు
మ్.. బావున్నామండి
పిల్లలు ఇంట్లో అందరు బావున్నారా
మ్ బావున్నారు టూ డేస్ నుంచి టైమే దొరకడం లేదు మళ్ళీ ఈ రోజు మా మమ్మీ వచ్చారు పిల్లల్ని చూసుకుంటానన్నారు నేను ఇప్పుడే పడుకోని లేసినాను ఇంకా ఇది అయిపోతుంది అనేసి చేసినా
ఆహ మనం ఇంకా టాస్క్లు ఉన్నట్టు నేను ఇందాకే కంప్లీట్ చేసాను ఆయన ఒక అంటే మెన్షన్ చేస్తుంటే ఎలాగో అని
ఆ ఫస్టూ అదే ఆ టాస్క్లు చేసి మళ్ళీ ఇది చెయ్యమని చెప్పాడు దానికి రేపే డెడ్ లైనంట
ఓకే ఇది ఎప్పుడండి ఈ కాల్స్ లాస్ట్ ఎప్పుడు ఏమైనా ఐడియా ఉందా
ఇది చెప్పినా కానీ ఇంకా మనకి టైం ఉంటుంది ఒకవేళ టూ త్రీ డేస్ అని చెప్పిన గాని దానికి కూడా ఎక్స్టెండ్ చేస్తారు నాకు తెలిసు ఇదేం వన్ డే టూ డేస్ లో అయిపోయే ఇది కాదు కదా అది ఇది కూడా టెన్ మినిట్స్ మాట్లాడాలి ఏదో టూ త్రీ మినిట్స్ అంటె ఆ టూ త్రీ మనిట్స్ అయితే తొందర తొందరగా అయిపోతుంది అది టెన్ మినిట్స్ కాబట్టి చాలా టైం పడుతుంది అదే ఎక్స్టెండ్ చేస్తారు
అదే మళ్ళీ ప్రతి కాల్ ప్రతి కాల్ టెన్ మినిట్స్ ఆ ఫైవ్ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ యాభై నిమిషాలు వస్త అమ్మో అందుకే మనం ఇంత గ్యాప్ తీసుకొని మాట్లాడుకోవడం బెటర్ ఏమో
మ్ అన్మారీడ్ వాళ్ళు ఏం వర్క్ లేని వాళ్ళు అయితే అయిపోచేస్తారులెండి మనం
మ్్ఆ మీకింకా చిన్న పిల్లలు నాకంటే కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు గానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా కష్టం
మ్.. అని నాకు ఇది కూడా చేస్తున్నాను నేను అది సౌండ్ లేక కుండ ఉండేది అయితే మనం చేసేసేయొచ్చు విన్న చోట వాళ్ళు ఏడ్చిన గాని వినిపిస్తుంది దాన్ని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది అందుకని
ఆ మంత్య
మ్
మొన్న ఆ మధ్య ఒక వర్క్ వచ్చింది చూసారా వాయిస్ రికార్డింగ్ లేకున్న టకటగా చేసేయచ్చి అలాంటి పనులు అయితే ఎన్నైనా చేయొచ్చు ండి ఇప్పుడు ఇది చాలా కష్టం ఖష్టంగా ఉంది, ఇప్పుడు సమీక్ష అవి కొత్త ఇచ్చారు గదా, చెక్ దా ఆన్సరు అవి.
నేమ్ రివిల్ జె.
రికార్డ్ మీ. ఆ సారీ సారీ, స్ అవును కదా మర్చిపోయా, ఇష్ ఈ టాస్క్లు కొంచం అవే. ఆ ఒక్కటి కొంచం, కష్టంగా అనిపించాయి. అనిపిస్తుంటాయి, బట్ టైం కుదిరితే ఓకే, అ చుట్టుపక్కన ఎవరైనా ఉంటే.
ఉమ్, బయట ఎవరన్నా ఏమైనా అమ్మతార్నగద అనీ తినిపిస్తాయి.
అవునవును. ఉమ్ ఇంకాండి వంట, ఏం జెసారు ఈరోజు.
ఈ రోజా చికన్ గాదు, లింగాపురం కోడీ, పులుసు.
ఓకే.
నార్మల్ వాయిరా చికెన్ తినకడదు, అంటున్నరంట గదా.
ఆ అవును ఏందో, మరి.
ఉమ్ అయినా సండే సండే, ఇంకా అది తెచ్చుకొన్నాం. లెవెన్ డేస్ తర్వాత, ఉమ్, మీరు మిస్. సమ్మర్ హలడ్స్, ఎప్పనుంచ్చి.
మా పిల్లలకి, నైన్టీన్త్ నుంఛీ. అ థర్డ్ వరకూ, సిబిఎస్ఈ కదా, నైన్టీన్త్ నుంచి థర్డ్ వరకు. ఇప్పుడు కొన్ని రోజులు ఇస్తారు, ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అ. హ ఈ మంత్ నైన్టీన్త్, ఈ మంత్ నైన్టీన్త్ నుంచి. ఉమ్, తర్వాత మళ్ళీ, కొన్ని రోజులు స్కూల్ పెడితే. ఆ వెళ్తాము, అంటే, ఇంకా ఉగాదికైతే మొన్న వెళ్ళొచ్చా మొన్న మాజ్. హస్బెండ్ బర్త్డే అయి ఉంటే, ఆ రోజు ఏళ్ళి తెచ్చుకున్నాము, కొన్ని బట్లు.
మీ ఏరియాలో షాపింగ్ ఎక్కువ ఫేమస్ కదా, అన్ని బల్క్ బల్క్ గా ఉంటాయి.
ఆ అన్ని మాల్క్ ఏళ్ళాము మాల్లోనే దిసుకున్నాము, ఇద్దరికి పిల్లల. నీకి నాకు మొన్ననే. బర్త్డే అయింది నాది మా వారిది, అవే సరిపోతాయి అని మేమేం కొనుక్కోలే, పిల్లలకి తీసి ఇచ్చాము.
ఉమ్.
ఉమ్, ఇంకా మీరు షాపింగ్ ఎలా, అంతే ఆన్లైన్ లో జెస్తారా.
మము మోస్ట్లీ ఆన్లైన్ లో, బాట్ అసల్, ప్రి పిల్లల్ దే. కొంపై తిరిగేదాన్ని ఓపికఉండాలి, గదా ఆ. ఫాస్టయిమ్ లో కూడా ఏస్తారు నేను పిల్లల కంటే, ఇంకా ఫాస్టయిమ్ తప్ప ఇంకే యూస్ సేయను.
ఉమ్ ఫాస్టయిమ్ ద. బాగుంటాయి హాప్స్కాచ్ అని, అది కూడా ఒకటి బాగుంటాయి, బట్టలు అందులో కూడా.
అవునా అవున్, విన్నన్ కనీ, అది ఏ. ఎట్లో ఓస్తున్నాయ ఏమో తెలియక, పెట్టలేదు నేను ట్రై చేయలేదు, ఇంతవర.
అందులోను దిసుకున్నానండి, నేనైతే ఆ హాప్ స్కార్చు నేను, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఉమ్.
ఆప్లో నుంచి ఉంటాయి ఎమ్.
తాపా.
అమెజాన్ లో కూడా ఉంది, ఉందా ఇంకా బాగున్నాయండే అయితే చూడండే, మీరు బాగాలేపో. మళ్ల రిటన్ జెయ.
ఆ చూస్తా కానీ, ఫస్ట్ క్రై లో అయితే. అజీవాలో ఇప్పుడు రావటం లేదండి, అ అదే నో డౌట్ అని, ఇంకా దాంట్లో పెడేస్తారండి, నెక్స్ట్ డే. డిలివరీ కూడా ఉంటుంది, మన ఎప్పుడు కావాలం అప్పుడు వొచేస్తాయి ఒక టూ డేస్ ముందు పెట్టినా గాని కర. అత్తగా నెక్స్ట్ డే డెలివరీ చేస్తుండే. నెక్స్ట్ డే అని పెడతారు గానీ, ఉమ్. నాన్ టెన్సన్ లెని పని దాంట్లనే బడేస్త. చుస్తావ హాస్ర్ జూడు జూస్ ఆ జీ ఎళ్ళ ఇంతకు ముందనే బ. తాందాన్ కానీ ఇప్పుడు అస్సలు బాగా రావడం లేదు పెట్టిన్ ప్రతిదీ ఆ రిటర్న్ పెట్టాల్సి ఒస్తాన్నది దాన్ని స్టాప్ చేససాను
ఓకే ఇంకా మీరేం చదువుకున్నారండి ఇవి చెప్పుకోవచ్చా ఇవి మాట్లాడచ్చా ఓకే ఓ నైస్ నైస్
మీరు
నేను బీటెక్ చేశానండి నాది టూ థౌసండ్ ట్వెల్ పాస్ డౌట్ హ హ మీకంటే చాలా పెద్దదాన్ని అయిండొచ్చు నేను
మాద్ సెవెంటీన్ పాస్డ్ అవుట్
ఓ ఓకే
ఊ
చేసాక మళ్ళీ ఎం బి ఎ ఫినిష్ చేసినట్టున్నారు
ఆ ఎం బి ఏ నే నాకీ టూ థౌసండ్ సెవెంటీన్ పాస్డ్ అవుట్
ఓకే ఓకే
ఊ డిగ్రీ పా మాది డిగ్రీ డిగ్రీ తర్వాత ఎ ఎం బి ఏ
ఓకె మరి జాబ్ జేయాలని అనిపించలేదా
తనే ఉన్నా అండి మ్యారేజ్ కి ముందు చేస్తానే ఉన్నాను, మ్యారేజ్ తర్వాత చేస్తా ఉన్నాను. ఆ పాప ఫస్ట్ పాప మెటర్నిటీ కూడా తీసుకున్నాను
ఓ సూపర్ సూపర్ నాక్ జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ పెళ్ళైన వెంటనే కన్సీవ్ అయ్యాననమాట సో ఇంకా అవ్వదు గదా వెంటనే నాకు ఇలా చదువు అయిపోయింది వెంటనే మ్యారేజ్ అవ్వడం వెంటనే మ్యారేజ్ అవ్వగానే మళ్ళ ఒక త్రీ ఫోర్ మంత్స్ కే కన్సీవ్ అవ్వడం ఆ అరేంజుడ్ మ్యారేజ్ సో ఇంక అట్లా ఇంక అసలు జాబ్ అనే థాట్ రాలేదు ఇంకెప్పుడు ఇప్పుడు అనిపిస్తుంటది అప్పుడప్పుడు ఆ నాకేమో చాలా ఇష్ ఇష్టం జాబ్ చేయడం అంటే మనల్ని మనం బిజీ ఉంచుకోవచ్చు ఇండిపెండెంట్ గా ఉండొచ్చు
కాకుండా డా టీమ్ ఉంటుంది కాబట్ టి టీమ్ లో మనకి ఇంటరాక్షన్ బాగుంటుంది టీమ్ అవుటింగ్స్ ఉంటాయి ఆ బాగుంటున్ సెక్యూరిటీ ఉంటుంది దాంతో పాటు వర్క్ ఎ
అవును అవ్ కరెక్ట్ మనకి ఎప్పటికప్పుడు ఎంగేజ్డ్ గా ఉంటాం
ఊఉ
మనకు అసలు బయట ఏం జరుగుతుంది అనేది కూడా బాగ ఐడియా ఉంటది ఇంట్లోనే ఉంటే ఏం అర్ధం గాదు
మళ్ళ బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు కదా మీరు
మధ్యలో సారీస్ బిజినెస్ అలా చేసాను నాకు ఇంట్రెస్ట్ అన్మాట ఆ చేసా ఆ కరోనా టైమ్ లో అది ఫస్ట్ ఇంట్లో చేసాను తర్వా త ఆన్లైన్ లో చేసా తర్వాత హెల్త్ బాగా పాడయింది అయితే నాకు మైగ్రేన్ స్టార్ట్ అయ్యింది ఫోన్ లోనే కంటిన్యూస్ గా ఆర్డర్స్ తీసుకోవడం ఆ అస్తమానం పంపించడం ఇలా ఉంటాయి గదా వాట్సప్ గ్రూప్స్ అనీ సో ఇట్ల అయ్యేసరికి బాగా ఎక్కువ ఈ రోజు గూడా అండి పరీతంగా హెడ్ ఎక్ నాకు అసలు మాట్లాడ్డానికి ఓపిక లేదు గానీ ఇంక మీతో టూ కాల్స్ ఇంక ఆవిడతో ఒక టూ కాల్స్ అయితే అయిపోతాయి అనమాట సరే చిన్నగ ఓపిక చేసుకొని మాట్లాడదామని వామ్టింగ్ అయిపోయింది నాక్ అంత సివియర్ వస్తది మైగ్రేన్
దని గురించి నాకు కూడా అదిగాని వచ్చిందిను ఓ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినక అ అట్లనే ఏమిటి స్టమక్ తో టాబ్లెట్ వేసుకునే వస్తుంది తగ్గిన తర్వాత లేచ ంటారు అది వన్ డే అయినా టూ డే అయినా పనుకొనే ఉంటారు
ఆ కా అండి పిల్లలు ఏం చేస్తున్నారు
ఒక పాప నిద్ర పోతాన్ని ఒక పాప మా మమ్మీీ దగ్గర ఉందా
హలో
ఒక పాప నిద్రపోతాంది ఇంకొక పాప మా
ఓకే ఓకే మమ్మీ వాళ్ళు అత్తతే వాళ్ళు దగ్గరగానే ఉంటారా అండి మీకు
ఆ దగ్గర
ఓకే కొంచెం అట్లుంటే కొంచెం బెటర్గా ఉంటది మీ మనకి ఎప్పుడైనా బ లేకు ఉన్నా ఏదైనా
ఆ
న్యూస్ నాకైతే దూరమే ఇద్దరు దూరమే ఇద్దరు రావాలన్నా అత్తయ్య వాళ్ళు రావాలంటే వన్ నైట్త పట్టింది మమ్మీ
మీ కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయండి అదే డీపి పెట్టినప్పుడు ఇప్పుడు చూసాను కదా బాగున్నాయి ఇప్పుడు కట్టుకోండి ఎందుకు కాంబినేషన్ బాగుంది పింక్ కీ నార్మల్ పింక్ కదా అట్లే మన యూనిక్ శారీస్ ఉంటే నాకు చె అప్పటి నేను తీసుకుంటాను
అ ఆ ఓకే అండి నేను మామూలుగా అయితే ఇంటి దగ్గరకి వస్తారనమాట నేను బయట చ షాపింగ్ మాల్స్ వెళ్ళాను అసలుకి మాక్సిమం ఇంట్లోనే మదనాలో ఆ మదనాలో చాలా ఉన్నాయండి అక్కడి నుంచి తెచ్చ నేను ఆఫ్లైన్ లో శారీస్ అమ్మడానికి అక్కడికి మీరు బల్క్ గా అయితే మీకు యూజ్ ఉంటదండి సింగిల్ కంటే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు బట్ స్టిల్ మీరు బాగుంటా సారీ అక్కడ కూడా వెళ్ళొచ్చు మదీనాలో పేర్లు కూడా మర్చిపోయా ఒకటి మదీనానే ఉంటది ఆ అంతే టూ థౌజండ్ ట్వంటీ ఆ నైన్టీన్ ఆ టైమ్ లోండి నేను మళ్ళీ చేయలేదు అ నైన్టీన్ ట్ీ ట్వంటీ వన్ వరకు చేసా తర్వాత ట్వంటీ టూ వరకు కూడా చేసా ఇంకా ట్వంటీ
కానీ మీరు అసలు ఏజ్ లాగానే కనిపించడం లేదు
లేదు థర్టీ ఫైవ్ నాకు
ఆ అట్లానే కనిపించడం నేను వాళ్ళ గ్లోగా ఉందండి
థర్టీ ఫైవ్ కంప్లీట్ అ థర్టీ సిక్స్ వచ్చాయి నాకు ఇప్పుడు మొన్న ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా బర్త్డే అయింది
పోటీంతా ఓకే కరెక్ట్గా ఆ రోజు
అేగదమ్ మా ఫ్రెండ్స్ అందరు అదే అంత అంటా ఉంటారు ఇంకా తిన్నారా ఇంతకి మంచిగా చికెన్ కదా నాకు చాలా ఇష్టం ఒక్క నిమిషం అండి టెన్ మినిట్స్ అయింది నే మళ్ళీ కాల్ చేస్తానుం